హెలో హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా
బాగున్నా మీరు బాగున్నారా
నేను చాలా బాగున్నాను అంతా ఓకేనా
ఓకే లంచ్ అయ్యిందా మీది
మాది ఇంకా లంచ్ కాలేదండి చేస్తున్నాము ఈరోజు ఫిష్ కర్రీ
బ్రేక్ఫాస్ట్ చేసారా మరి
బ్రేక్ఫాస్ట్ చేసాను
అ ఓకే ఫిష్ ఆ ఈరోజు స్పెషల్ మీది
ఆ ఫిష్షు
ఓకే ఓకే మరి మాది ఏమంటరు చికెన్
చికెనా ఇప్పుడు ఫిష్ చేసేటప్పుడు కరెక్ట్ మధ్యలో గ్యాస్ అయిపోయింది
అయిజో ఎట్లా అండి అసలు గ్యాస్ కి ప్రాబ్లం ఉందంట కదా
అసలే అసలే గ్యాస్లు దొరుకు తలేవు గ్యాస్ రేట్ ఎక్కువ అయిపోయినాయి
అదే ఏదో యుద్ధాల వల్ల అంటే కదా నేను విన్నాను గాని అంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలీదు నాకు
ఆ అవును అమెరికా ఇరాన్ ఇజ్ జ్రాయిలు ఇక వీటి యుద్ధం ఇప్పటికి థర్టీన్ ఫిఫ్టీన్ డేస్ అవుతు తుందండి ఇట్లాగే కంటిన్యూ అయితే ప్రపంచ యుద్ధం మూడవది వస్తది
మూడో ప్రపంచ యుద్ధమా అండి
అంటే ఇంకా మూడో ప్రపంచ యుద్ధం అని డిక్లేర్ చేయలేదు ఇప్పుడు వీళ్ళు యుద్ధం కంటిన్యూ చేసే థర్టీన్ డేస్ అట్లా అయితుంది ఇంకా వీళ్ళు ఆపకుండా ఇట్లానే పో పొడగిస్తుంటే కంపల్సరీ మూడో ప్రపంచ యుద్ధం వస్తదండి
అవునా మరి ఎట్లా చేస్తునారని మరి గ్యాస్ బుక్ కావట్లేదా
బుక్కు చేసిన ఇంతకు ముందు చేసిన గాని మా ఇంటి పక్క వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ కొచ్చిందంట మా
ఆహ అదే బుక్కవుతుందో లేదా అని కొందరు బుక్ అవ్వట్లేదు అన్నారు అయితే మరి బుక్కయింద మీకు అవునా కాకపోతే ఇప్పుడు టైం ఎక్కువ పడతదంట కదా రావడానికి
అదే ఫిఫ్టీన్ డేస్ అయితే పక్కా ఉమ్మ్ ఇట్ల బుక్ చేస్తే రేపటి వరకు వచ్చేది లేకపోతే ఈవినింగ్ వరకు వచ్చేది మరి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అంటే కష్టమయితదండి కట్టెలు పొయ్యి యూజ్ చేయాలి ఇంకో ఒకటే గ్యాసు ఉంది మాకు
అవునా మీది ఇట్లా రైస్ కుక్కర్ అవి లేవ
ఆ రైస్ కుక్కర్ ఉంది
ఆ
రైస్ కుక్కర్ లో రైసే వండుతాం కదా
అంటే కొన్ని కర్రీ చేయలేం కాని కొన్ని కొన్ని ఉడికించుకోవచ్చు కదా బాయిల్ చేయచ్చు ఎగ్స్ గానీ అవి
అవును రైటే ఈ ఐడియా అసలు నాకు రాలేదు ఎగ్స్ కు బాయి అవుతాయి కదా
అవును ఎగ్స్ గానీ అవేంటి పొటాటోస్ ఆలుగడ్డలు
అవును కర్రీ చేసుకోవచ్చా ఇందులో
అంటే ఏమో నేను ఎప్పుడు ట్రై చేయలేదు కాకపోతే అన్ని వేసి ఉడికిస్తాం కదా అంట్లో ఉడుకుతాయి కదా ఉడికిచ్చిన తర్వాత కొంచెం తాలింపు ఇ పెట్టుకోవాల్సి వస్తుంది కావచ్చు అని నేను ఎప్పుడు ట్రై చేయలే కాకపోతే ఈ ఎగ్స్ ఎగ్స్ను ఇవి పొటాటోస్ ఇవి అయితే బాయిల్ చేసా అందులో రైస్ ఉడికియగానే అవి రెండు అయిపోతాయి ఇటు రైస్ ఉడుకుతుంది అటు ఆవి అయితాయి
కానీ అందులో స్మెల్ వస్తుందేమో ఎగ్స్ ఉడికిస్తే రైస్లో
ఏమో మాకైతే రాలేదండి మరి ఎప్పుడు అంటే అవి ఎక్స్ బాగలేకపోతే పలుగితే అట్లా వస్తాయి అనుకుంటా మరి మీరెప్పుడు ట్రై చెయలేద అట్లా
లేదు ఇవే మనకు రైస్ కుక్కర్ కు ఉన్నప్పుడు హోల్స్ హోల్స్ ఇట్లా ఒక ప్లేట్ ఇచ్చారు అందులో ఉడక పెట్టుకోవాలి ఇడ్లీ అన్నట్టు కూడా ఒక ఇడ్లీ పాత్ర కూడ ఇచ్చరు
అవునా
ఆ ఇంకా చూడాలి మీకు రెండు ఉన్నాయా గ్యాస్
ఆ ఉన్నాయండి
అట్లా ఉంటే ఇంకా ఫిఫ్టీన్ డేస్ రానికి టైం పడితే ఇది యూజ్ చేసుకో చూడండి మాకైతే ఒక ఒకట్టే ఉంది కట్టెలు కూడ టైం కి లేవు
ఆ కట్టెల మీద వేసుకోవచ్చు కానీ కట్టలు కూడ ఎక్కువ దొరకట్లేదు
హు ఎంత అని నరుకుతమండి
అట్ల ఇప్పుడు ఎండలు వర్షాలు చలికాలం ఏ ఎప్పుడ ఏ కాలం వస్తుందో అర్ధం కావట్ల ఎట్ల అవుతుంది
అ మొన్నటి వరకేమో మన భారత్ కి అయింది అమ్మో అప్పుడైతే బ బయ్యపడ్డం గాని ఏం కాలేదు తొందరనే ఆగిపోయింది యుద్ధము ఇది మాత్రం కంటిన్యూగా అయితేనే ఉంది రోజు డైలీ పేపర్ లో బాంబుల వర్షం బాంబుల వర్షం
ఆ మొత్తం అవునండి మొబైల్ ఓపెన్ చేసినా అదే న్యూస్ టీవీ అవే న్యూస్
వాళ్ళు ఇట్లా అనుకొని మరి ఆ ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది వీటి ప్లేస్ లో బాంబు వద్దాము ఇంకా వీళ్ళు న్యాయస్ అక్కడ జడ్జు మీద వేస్తే ఆయన చనిపోయిండు ఇంకో ఆయన ఇంకో ఆయన నియమిం ఆయన మీద కూడా వేసిరు ఆయన కూడా చనిపోయడు
అవునా
మీ దాన్లో హైకోర్టు న్యాయమూర్తి వాళ్ళది ఆయన ఉంటాడు కదా ఆయన మీద వేసిరు
ఒకే ఒకే
కొన్ని ఏంటంటే స్కూల్స్ ఇట్లా వాళ్ళది వాళ్ళది మన గొడవు ఉంటే అట్లా చేసుకోవాలి గాని ఆ పిల్లల మీద చూపించి ఆ పిల్లలు కొంతమంది అయితే ఇట్లా కొన్ని వీడియోలు చూస్తుంటే బాగా జాలి వేసింది అసలు ఇట్ల ఏడుస్తున్నారు అయిన వాళ్ళ ఎం తప్ ప్పు చేశారండి అ
అవును ఏ వాళ్ళది ఏం లేదు గాని. ఇగ లేని వాళ్ళ మీదా. వాళ్ళు వాళ్ళు చేసుకుంటా మధ్యలో పెద్దోళ్ళు కొట్టుకొని చిన్నళ్ళని ఇద్జేసినట్ట్ ట్టూ. అమాయక ప్రజల మీద వాళ్ళ చూపిస్తున్నారు వాళ్ళ ప్రతాపం మొత్తం వాళ్ళు.
ఏమని ఉంటే వాళ్ళది వాళ్ళు చూసుకోవాలే ఏమన్న చేసుకోవాలే గాని మధ్ ధ్యల బలైయ్యేది వీళ్ళు గదా.
అవునవును
ఇప్పుడూ హాస్టల్స్ల్లో, హోటల్స్లలో గ్యాస లేకా ఆ క్లోజ్ చేస్తున్నరు.
అవునండి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళక్ గ్యాస్లు లేక అంటా.
ఆ మా వైపైయితే ఈ వన్ వీక్ పాటు ఇప్ ఇప్పుడు అసలు హోటల్స్ లే లేవు, ఆ గ్యాస్ మొద్దుల్ లేక ఇంటికి ఇంట్లోనే ఇగ ఎవర్ది వాళ్ళు ఉప్మా, గి ఇప్మా ఆ వాటర్ లో ఉడకబట్టేటి నార్మల్ గా పచ్చీ ఇట్ల ఆ రైస్ స్ మిగిలితే పెరుగు ఏసుకొన్ చెద్దన్నం అంటరు గదా. ఆ అట్లాంట్ టంటే గ్యాసు యూజ్ జేయని వంటకాలు అనేటీ చేస్తున్నరు అన్నట్టు.
ఇప్పుడూ అవీ కానీ అవి తింటే గూడా అలాంటియి హెల్దీయే గదా ఇప్పుడు వాటి విలువ తెల్సు తొస్తాంది గ్యాస్ లెయడం వల్లా అ అట్ హెల్దీ ఆ కాకపోతే అ పట్టించుకోనే వాళ్ళు గాదు ఇప్ ఇప్పుడు గ్యాస్ చేయడం వల్లా ప్చ్ అది గూడా కొంచెం మళ్ళ అవుతుంది గదా రిపీ
ఆ ఇప్పుడు అదే కట్టెల పొయ్యి కంబ్యాక్ ఇస్తుందీ ఇవన్న్
కానీయు కట్టెలపొయ్యి మీదిది గూడా బాగా టేస్ట్ ఉంటాయంటండి వంటలు.
అవును చాలా బాగుంటాయి అప్పట్లో అలాగే చేసేవాళ్ళు గదా.
ఊ
తెల్సా ఇదీ సద్ద్దన్నం ఎట్ల చేస్తరో.
ఆ సద్దన్నం నాకు అంటే. అంటే కరెక్ట్ గా ఐడియా లేదు కాకపోతే రైస్ లో ఏంటి వాటర్ చీ పెరుగూ వాటర్ అవి కొంచెం కలిపి, అవి ఉంటాయి గదా ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చీ అవి ఏసి అట్లా పెడతారు అనుకుంటా. అవి
టే ప్రాసెసూ మరి నాకు అంత ఐడియా లేదూ ఎందుకూ అట్లాం. టరూ ఊకే ఏదైనా కూడ. కరెక్టే ఆ చెయ్యరు మరి ఎవ్వరు గూడా కానీ తెలిసిన మేటరే కరెక్టు. చెప్పెయ్యాలే.
ఏమో అండి. మీరేం చేస్తున్నరు.
అదే ఇంకా గ్యాస్ అయిపోయిందీ. నేను చెప్పానూ కట్టెలు తీసుకురమ్మని చెప్పినా ఇంక మడ్ డాడి లేడు.
అవునా
ఆ ఇగ కట్టెలూ మా ఇక్కడ గూడా మళ్ళ ఫిఫ్టీ రూ పీస్కీ ఇట్లా ఒకా అందులో ఒకా వజా ఉంటది ఒకా టెన్ను. టెన్ కట్టెలు వస్తయి అందులో. ఆ కట్టెల మోపూ పది కట్టెలు ఉంటాయేమో అంతే అందులో.
అంతేన
హా దానికి యాభై రూపాయలు పెట్టి ఇప్పుడు తెచ్చీ ఇప్పుడూ వంట జేయాలే.
అది అంటే చీపే కదండీ. యాభై అంటే
చీపా నీ నీకు యాభై రూపాయలు ఎక్కడా దొరుగుతు
అదీ. అయిది ఇప్పుడు అవి హండ్రెడ్ ఇప్పుడూ ఉన్న పరిస్థితుల్లో అందరికి కట్టెలు కావాలంటే ప్చ్ ఇట్లా పండుగల సీజన్ ఉంటాయి గదా ఇట్లా సంక్రాంతి. అట్లాంటియి సకినాలు బిండి వంటలు చేస్త్ తినప్పుడయితే అలాంటి వాటికి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పెట్టినా అది రాదు.
ఏమో మరి అప్పట్లో అయిత్ అయితే ఫిఫ్టీ రూపీస్ అన్నారు ఇప్పుడు మా డాడీ పోయేస్త తెరుస్తుంది ఫిఫ్టీ అయిందో వన్ ఫిఫ్టీ అయిందో
అవునా అదే మీరు ఫిఫ్టీ అనేసరికి నాకు ఆశ్చర్యం వేసింది ఇప్పుడు కూడా అంత తక్కువకి ఇస్తున్నారా అని
ఇప్పుడు పెరిగినయి అంటారు రేటు
పెరిగే ఉంటాయండి ఇప్పుడు ఇప్పుడు గ్యాస్ అందరికిీ ఇప్పుడు అవైలబుల్ లేద అంటున్నారు కద ఇప్పు కట్టె రైట్లు అవి కూడా కూడా ఏం చేశారు కొందరు అవైలబుల్ ఉన్నలో అడవికి వెళ్ళన తెచ్చుకుంటారు
ఉ
వాటి తోటి కూడా వ్యాపారం మొదలు పెడతారు క అది కూడా వ్యాపారం ఐతుది లేకపోతే ఇవి కరెంట్ ఉంది కదా ఇండక్షన్ స్టవ్ అవి యూస్ చేస్తే దాని వల్ల కరెంట్ బిల్లు పెరుగుతాయి అవి కరెంట్ యూస్ గా ఎక్కువ అవుతది రైస్ కుక్కర్లు ఇండక్షన్ స్టవ్లు చేస్తే
మరి పదిహేను రోజులంటే కష్టం అండి అసలు యుద్ధం జరిగితే ఈ ఆస్ కసలు ఎందుకు ఎఫ ట్టు వడింది దేనికి వర్లే కదా
వ అక్కడ నుంచి రావాలి కదా మనకు అంటే మనం దిగుమతి చేసుకుంటాం కదా ఆటు సైడ్ అవి చమురు అవి ఆయిల్స్ అవి ఎక్కువ ఉంటాయి కదా అవి మనకు రాక వాళ్లు మధ్యలో స్టాప్ చేస్తున్నట్టున్నారు
మన ఇండియాకిి పాకిస్తాన్ కయితే యుద్ధం అయినప్పుడు ము మన మన ప్రైమ్ మినిస్టర్ వాళ్ళకి వాటర్ మన ఇండియా నుండే పాకిస్తాన్ కి వాటర్ సప్లై అయ ఐతయ్ అన్నట్టు డైలీ తాగనికి అయితే వ వాటర్ కట్టేసిండు అ అక్కడ ఉన్నోళ్ళు వీడియోలు పెట్టిరు మోదీ జీ తోడ పాని దేవునా బర్తన్ ధోనే కు పానీ నీహె అనుకుంటా ఇంత మాట్లాడరు వాటర్లకి బోలు దోమడానికి కూడా నీళ్ళు వస్తలేవు అని కొన్ని వీడియోస్ వైరల్ అయినయి అప్పట్లో
అవునా ఇప్పుడు అట్లా అది ఎట్లా నో ఇది కూడా అంతే అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు చెస్ కొని పక్క దేశం పక్క వాళ్ళ మీద పడ్డట్టు వాళ్ళు అలగొట్టుకుంటాం ఇప్పుడు అది మనకు వస్తంది ఎఫెక్ట్ మన మీద పడుతంది అన్నట్టు గ్యాస్ లేక ఇబ్బంది అవు
అవును అయితే మనకైతే వాటర్ ఉంది తాగొచ్చు బతకచ్చు వాళ్ళకి గ్యాస్ ఉంది ఇప్పుడు మరి వాటర్ లేకపోతే బతకచ్చు కాని బతక బతకచ్చు గ్యాస్ లేకపోతే బతకలే ఏం కదా
ఎందుకు పతు
వాటర్ ఉంటేనే ఓకే గ్యాస్ లేకపోయినా ఏం కాదు బతకచ్చు ఆ ఏం వండిన క్వశ్చన్ ఏమో
వాటర్ లేకపోతే ఎట్లా బతుకుతారు అని అనాలా అట్లనా లేకుంటే ఏం అడుగుతు
ఏమో మరి ఏదో క్వశ్చన్ అడుగుతా అనుకున్నా మర్చిపోయినా
అవునా
ఆ ఇప్పుడు ఆ ఆ గ్యాస్ కూడా కాకుండా పెట్రోల్ ఇవి కూడా బండిలు బైక్లలో పెట్రోల్ డీజిల్ వేస్ సరు కదా అవి కూడా ఇంధనాలు లేవంట
ఇక అన్ని అన్ని చమురు ఆయిల్స్ అంటే అన్నత్తాయి కదా దాంట్లో డీజిల్
అయితే అవి కూడా అయితే సైత్ కిలు తొక్కాలంటే హెల్త్ కు మంచి
అవునండి అన్నీ మళ్ళీ రిపీట్ అవుతయి సరే అండి మరి
సరే అండి బాయ్